హలో
హాయ్ అండి
ఆ ఏండి గుడ్ మార్నింగ్
వెరీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా
ఇ పోన్నన్న పోన్నద
హ్మ్ బావున్నానండి తిన్నారా
లేదండి ఇంకా తినలేదు
అ ఏ అండి ఆల్రెడి పల్కొండు అంటే లంచ్ టైమ్ కి రావ్వాల్సి వస్తుంది కదా
తీస్తామండి
ఓహో అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అండి
ఇ అలవాటు పోయిందండి మాకు డైరెక్ట్ స లాంక్ యూ మేడం
స్కిప్ చెయకండి బ్రేక్ఫాస్ట్ సరే
ఓకే అండి
ఇంకా ఏం సంగతులండి
చెప్పాలి అండి
ఏముందండిరు మీరు మీ లైఫ్ టైమ్ లో అంట అంటే ఇప్పటి వరకు మీ జర్నీస్ లలో ద బస్ట్ జర్నీ అండి అంటే లైక్ ఏదైనా టూర్ హౌస్ అవుట్ ఆఫ్ స్టేట్ లేకపోతే అవుట్ ఆఫ్ హౌస్ వెళ్తారు కదా ఎక్కడకైన
ఫ్రెండ్స్ తో వెళ్ళాము సెప్టెంబర్ లో తిరుపతి అరుణాచల అప్పుడు బాగాంది
హ
స
ఏమేం చేసారండి
ఏ తిరుపతి స్టెప్స్ బైక్ నుంచి వెళ్ళామండిస్వాడ కుంట నవు కుంటా ఆల్సిపో కుంట మధ్య మధ్య బ్రేక్ తీసుకుంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా స్టెప్స్ కంప్లీట్ చేసి దర్శనం టైం చాలా లేట్ అయింది ఇక అవకాశ ఇక్ అండి ఇంత లేట్ అండ్ లైక్ మమ్మల్ని ఇక్కడ వెయిటింగ్ హాల్స్ వేస్తారు కదా తిరుపతిలో
ఆ
మమ్మని అట్లా మేము ఈ రోజు ఈవినింగ్ వెళ్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా దర్శనం అయిపోయింది
అ స
కానీ ఇక టైం స్పెండ్ కానీ ఇంక ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి టైం స్పెండ్ చేసి అతట్లో టైం పాసయిపోయి
టైం అర్ధం కాలేదంటారా ఫ్రెండ్స్ ఉండడం వల్ల
అవునండి అది అట్లానే అరుణాచల లో గిరిటి వేక్షణ కంప్లీట్ చేసుకున్నాం ఫోర్టీన్ కిలోమీటర్స్ ముచ్చట్లు పెట్టుకుంటా
అణచ్చడ కూడ వెళ్ళారా అండి
అవునండి
ఇంకా అక్కడ నుంచి అక్కడ పక్కనే బీచ్ ఉంది కదా అండి బీచ్కి వెళ్ళలేదా
బడ్జెట్ అయిపోయిందండి అ పటి కేకపోయ అందికి వెళ్ళలే
బడ్జెట్ ఉంటే వెళ్దాం అనుకున్నాం కానీ ట్రైన్స్ కూడా లేకుండే పక్కకి ఏసో ఇక బడ్జెట్ కూడా లేదు ఇప్పుడు ఇంట్లో అడిగినా కూడా తీిరుతారని చె చెప్పేసి చెల్లి ఇంటికి రిటర్న్ వచ్చేసామండి
ఎన్ని డేస్ అయిసారుండి ట్రిప్
ఫైవ్ సిక్స్ డేస్ అం వన్ వీక్ వేసుకోండి ఫైవ్ డేస్
సో ఫ్రెండ్స్ తో మంచి ఎంజాయ్మెంట్ అయినా మీకు
అవునండి
గ్రేట్డి జయ మయ సార్ అ ఇంకా అట్లాంటి జర్నీస్ ఏమన్నా ఉన్నాయా అండి
లే ఓన్లీ అది అదే ఫస్ట్ ట్రిప్ అండి మాది
అదే ఫస్ట్ ట్రిపా ఫస్ట్ ట్రిప్ అయితాది ఎక్సెస్ అయినతుంది
అండి చూడాల తరువాత ప్లాన్స్ ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేవు తర్వాత చూద్దామని
అ
ఫస్ట్ ట్రిప్ది ఇ అదే ఫస్ట్ అయితాది అదే రాఫ ుప్పద్దో కూడా తెలియదండి అ
అవునండి ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వాలి కదా సో అదే ఫస్ట్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసినాం సెకండ్ ట్రిప్ అనేది ఉంటందా ఇక ఆ ఫస్ట్ ట్రిప్ ఏ లాస్ట్ ట్రిప్ అనేది కూడా తెలియ తెలీదు
మండే మళ్ళీ ప్లాన్ చేయరా ఇంకా
తెలి ఇంక బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ ప్లస్ ఇంట్లో పర్మిషన్ కూడ ఇవ్ ఇవ్వాలి కదా
హ్మ్ సరే అండి
ఇంట్లో పర్మిషన్ ఇచ్చినా కూడా ఫస్ట్ బడ్జెట్ మన దగ్గర పెట్టుకున్నాక మనం ప్లాన్ ట్రిప్ వేస్తే ఒక హ్యాపీనెస్ ఉంటది బడ్జెటే లేనప్పుడు ఇక కోరికలు కోరుకున్నా వేస్ట్
హ్మ్ నిజమే నండి బడ్జెట్ ఉండాలి బడ్జెట్ లేకుండా మనము ఎట్లాంటి ప్లానింగ్ చెయ్యలేము
మనం మేము ఒక బడ్జెట్ అనుకుని పోయినము కాక పోతే అక్కడ పోయినాక సీన్ రీవర్స్ అయిపోయింది ఇంక ఎక్కువ బడ్జెట్ అయింది సో ఇగ ఫస్ట్ అమౌంట్ చేతిలో ఎక్స్ట్రా పెట్టుకున్నాకనే ప్లాన్ ట్రి పెద్దామని అర్ధంమయిపోయింది మాకు
ఓ హో కూడా అండి గుడ్ ఎక్స్పీరియన్స్ మీకుంది యాక్చువల్ గా అంటే మీ ఫ్రెండ్స్ తోటి కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారా లేకపోతే మీరు మీరే ప్లాన్ చేసుకొని వెళ్లారా అండి
మేము మేమే ప్లాన్ వేసుకున్నామ అండి నేనే ప్లాన్ చేసాను అండి నా కు దగ్గ నేను ఎప్పుడు పోలేదు తిరుపతికి సో నేనే చూద్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికి ఒక మాట చెప్పి నేనే ప్లాన్ చేసాం
ఓ ఆ ఏరియా అంతా మీదేనా
అదే అండి పోదాం పోదాం అని వాళ్ళ కన్నీ చెప్పేసి అటు ఇటుక సా
ఫైనల్గా సక్సెస్ అయిపోయారు అంతేనా
అవునండి
అ
ఇ అలి వాళ్ళు ఏంచెయ్యాల ఎన్ని చేతవ్ చెప్పండి
మీ హాబీస్ ఏంటండి
ఏం లేదండి స్లీపింగ్ ఈటింగ్ స్లీపింగ్ ఈటింగ్
స్లీపింగ్ ఈటింగ్ యూజింగ్ మొబైల్ ఆ మంచి హాబీస్ ఉన్నాయండీ
నార్మల్ ప్రస్తుతానికి ఇవే హాబీస్ అండి వన్ వీక్ నుంచి ఇదే అయ్యితంది
మీరూ ఎటైనా ట్రిప్కి వెళ్లారండి మీ ఫ్రెండ్స్? సో కానీ ఫ్యామిలీ మెంబెర్స్ తో?
ఉమ్ ఓన్లీ ఫ్రెండ్స్ తో అయితే గ్రాడ్యుయేషన్ లో వెళ్ళానండి.
ఎటు వెళ్లారండి?
మేమ అండి ఇది భీమ్ పాదం ఐడియా ఉంద అండి?
ఉమ్ ఆ
విన్నారా పేరు ఎప్పుడైనా? ఆ భీమ్ పాదం ఎల్లుండే అండి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి, చిన్న టెంపో మాట్లాడుకొని వన్ వీక్ ట్రిప్ కాదులేండి కాని వన్ డే ట్రిప్ మాది.
నేను కూడా అనుకోలే అప్పుడు వన్ వీక్ ట్రిప్ వేస్తామని ఆల్ బికాస్ ఆఫ్ మీ
చాలా ఇంట్లో పేరెంట్స్ తీట్టడం పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయ్యడం అట్లా అట్లా అయిపోయింది ట్రిప్.
అన్ని కన్విన్స్ చేశారా అయితే మీరు
అవునండి
మరి వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా అండి ఫైవ్ డేస్ అంటే?
తిట్టారండి కానీ నేను తర్వాత మాట్లాడానండి. ఒప్పుకునది ఒకేలే సేఫ్ ఎల్లీ సేఫ్గా వచ్చారు కదా అని చెప్పేసి అన్నారండి.
అవునా గుడ్ గుడ్ మీలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఒకలాన. బాగ ఇనిషేషన్ తీసుకున్నారు.
అది నేనే అందుకు అనేది పోవాలి పోవాలి అనిపించింది అంటారు కదా తిరుపతి గాడ్ ఆ లైక్ గాడ్ పిలువదే అని చెప్పేసి, గాడ్ కూడా రప్పిస్తున్నాడు మమల్ని అట్లా.
ఉమ్ ఉమ్ అరుణాచలంలో గ్రీ గిరి ప్రదక్షిణ చేసారా అండి? అంటే ఫేమస్ అంటారు కదా అదే చేస్తే ఏదో సంథింగ్ అనేసి స చెప్తా ఉంటారు కదా హ గిరి ప్రదర్శన కూడా చేశావా?
చేశానండి సెవెన్ హార్స్ పాట్ నాకు
ఉమ్
గిరిపదక్షిణ కంప్లీట్ చేయనికి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఇయస్ సెవెన్ ఆవర్స్ పట్టింది.
సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ హా అంతాసేప్ నడిచారా అండి?
ఫ్రెండ్షిప్ కొద్దీ వాడికి కాలు నొప్పి ఉండేసరికి ఎందుకంటే తిరుపతిలో మనం స్టెప్స్ పైకి నుంచి ఎక్కాం కదా అందరికి లెగ్ పైన్స్ టెన్ డేస్ సో ఇగ కొద్దిసేపు బ్రేక్ తీసుకుంటా నడుచుకుంటా వెల్లాం
ఇంకా అండి
చెప్పాలండి లంచ్ కి ఏం ప్రిపేర్ చేసినారు
మేమా లంచ్ కి దొండకై టమాటో ప్రిపేర్ చేసామండి
మీరే ప్రిపేర్ చేస్తారా లేద మీ ఫ్యామిలీ మెంబర్సా
మా మమ్మీ కుక్ చేస్తదండి ఇంట్లో అంతా కూడా నేను కుక్ చేయను ఉ
మీకు రాదా కుకింగ్
లేదండి రాదు
నేర్చుకోపోయినారా
నేర్చుకోవాలనుకుంటున్నా కాని కుదరట్లేదండి
అయ్యో ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి
లేదు